హలో
హలో బాన్నారా అండి
ఆ బాన్నామండి. మీరు బాన్నరా?
ఆ బాగున్నమండి
ఆ ఏం లేదండి. తిన్నారా?
ఆ లేదండి ఇంక, మీరు?
తినాలండి ఇంక
అవున మీకి గ్రామం మీకి విలేజ్ లో ఉండడం ఇష్టమా, పట్నంలో ఉండడం ఇష్టమా అండి?
ఆ నాకి నాకి ఇష్టమైందైతే విలేజ్ లో ఉండడమే ఇష్టంమవుతుందండి.
అవునులేండి విలేజ్ యొక్క వైబ్స్ అన్ని బాగుంటాయి కదా.
అవునండి క్లైమేట్ గానీ మనం ఎక్కువ అవునండి ఇప్పుడు పట్టణాల్లో తో పోలిస్తే పల్లెటూర్లు అనేవి చాన ఆ పరిశుభ్రంగా ఉంటయి. మరీ కలుషితంగా ఉండవు కదండి, ఎయిర్ పొల్యూషన్ అవన్నీ ఏమి ఉండవ్. ఆ మనకి ఒక ప్రశాంతత అనేది దగుతుందండి అక్కడంటే
అవునండి బాగుంటుంది చాలా బా
ఎప్పుడు చూసినా సౌండ్ పొల్యూషను
అవునండి. అసలు ఇంగ ఫుల్ ట్రాఫిక్
ట్రాఫిక్, ఇంక దొంగలు కాదండి ఈ పట్టణంలో ఉ టే కొంచెం సేఫ్టీ తక్కువ కదండి
ఆ సేఫ్టీ తక్కువే, ఇంకేమంటారంటే పట్నం కొచ్చి సంపాది దిచుకోవాలా అన అంటారు కదా అండి దానికోసమే పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా ఇ
అవునవునండి ఒక డబ్బు వల్లనే డబ్బు వల్లనే పల్లెటూరు నుంచి వలస వచ్చి పట్టణాల్లో బతుకుతున్నారండి అవునవునండి దాని వల్లే క
ఆ అంటే భూములు పల్లెటూర్లో కూడా పంటలు సరిగ్గా పండగ ఇంకా ఏదో ఒక
అవునవునండి ఇప్పుడు రైతులు చాలా మంది ఉన్నరు కదండి వాళ్ళు అలా ఇలా చే ట్రై చేసినా వాళ్ళకి పెట్టుబడిది కా
కా అవును నష్టం వస్తుందని దాని పెట్టుబడి లేని పనులు ఏదన్న చూసు కుందామని అట్ అట్ల కూడా వచ్చేస్తన్నారు పట్నాలకి ఏదో ఒక కూలి పనులు చేస్ కొన్ బతుక్తాన్నరండి
అవునవునండి ఈ వ్యవసాయం చేసేది కాదని చెప్పి ఇంక వలస వచ్చి పట్టణాల్లో అది ఇది పని చేసుకుంటున్నరంండి
స్కొని దాన్ని తీర్చుకోలేక ఇదయిపోతన్నారు అని చెప్పేసి ఇంక ఇట్ల వచ్చేస్ స్తున్నారండి
అప్పుల వల్లే కదండి అందరు వచ్చేది ఇంగ
అవునవునండి
ఎ ముండే కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారంటే మనం పట్టణంలో ఉంటే ఒక మంచి స్థాయిలో బతకచ్
ఆ మంచి స్థాయిలో బ్రతకొచ్చు కొంతమంది చదువులు పిల్లల కోసం చదువుల కోసం
అవునా అండి చానా మంది అయితే ఇంకా మంచి బత ఎక్కాలి మంచిగా ఉండాలి అవును అవును అండి కానీ పల్లెటూరులో బతికితే మనం డబ్బు లేకపోయినా బతకచ్చండి
అవును పల్లెటూరు అట్లం అలాగే కష్టం విలువ అంటే ఏదో తెలుస్తుందండి
అవును అవును అండి పల్లెటూరిలో పోతే అయినా పట్ లోనా వచ్చినా తెలుస్తుంది కదండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కరు కూడా తెలియదు సడన్ గా వ వచ్చేసరికి ఎవరో ఎవరెవరో ఉంటారు మన అసలు ఎవరితో మాట్లాడాలో తెలదు ఎవరు దొంగల
అది కాక చాలా పెద్ద ఏరియా ఉన్ ఉంది ఎక్కడికి ఎక్కడికి పోవాలో తెలీదు అట్ల ఉంటుంది హు
ఇప్పుడు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు అసలు అర్థం కాదు గాండి దాని వల్ల మనం అసలు ఏం చేయాల అర్థం కాక ఈ పట్టణంలో బ్రతకడం కొంచెం చాలా కష్టమండి కొత్త వాళ్ళకి
అవును చాలా కష్టం అయితుందండి ఎందుకంటే ఏమి తెలియనప్పుడు వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు ముందుకు అడిగు వేయాలన్నా కూడా
అవును అవును అండి ఆ దానివల్ల అదే పల్లెటూరిలో అనుకోండి అనుకోండి ఒకరు అంటే
కానీ పల్లెటూర్లలో మాత్రం చాలా బాగు మంచి కొబ్బరి చెట్లు కొబ్బరి తో టలు అట్లాంటివన్నీ భలే ఉంటాయి కదా అండి పచ్చదనంగా బాగుంటాయి మీరు పట్నంలో ఉంటారా అండి
అవును అండి నేనైతే ఇప్పుడు పట్ ప్రజెంట్ పట్టణంలో ఉన్నానండి కానీ మా ఊరు వచ్చేసి మా ఊరు పల్లెటూరు అండి
ఆహా మీరు అయితే పండగలకి దానిలకి వెళ్తా ఉంటారా ఊరికి
ఎప్పుడో పోతాం అంతేగాని మీము ఇట్లే వలస వచ్చినామండి డబ్బుల కోసము యాదో జాబ్ చేసుకోండి ఇంక డబ్బులు అప్పులు తీర్సాలని చెప్పి వచ్చినా మన్
అవునులేండి పేరెంట్స్ కి కూడా మనం బాగా చేదోడు వాదోడుగా ఉండాలా కదా
అవును అవును అండి అందుకోసమే వచ్చినామండి లేకుంటే మేము కాని ఊరు ఊర్లోనే ఉండి అది ఇది చేసుకుంటు ఉండే వాని అయినా ఊర్లో ఉంటే మనకి భూమి ఉండాలండి భూమి ఉన్న ఇప్పుడే మనము
ఆ అవును భూమి ఉంటే మరి ఇట్ల అయినా ఏదో ఒకటి గానీలే మన కప్పులు అయినా ఏదో ఒక రకంగా తీర్చు కోచ్చులే అనుకుంటారు కానీ అది లేని వాళ్ళు తీసుకోవాలి చెయ్యాలా అంటే కూడా చాలా కష్టం ఇంకా భూములు పనులు ఊర్లో పనులు కు వెళ్ళిపోవాల అండి ఇంకా అట్ల చేస్తారు చాలా మంది
ఇది ఇంక చదువుకున్నప్పుడు ఇంక పట్టణాలకి రాకుండా ఎట్లుంటాం అండి ఇంక పట్టణానికి రావాల్సిందే
ఇప్పుడు అట్ల అట్ల పనులుకి వెళ్ళి కూడా వాళ్ళ పిల్లలని మంచిగా ఉంచల్లా అని చెప్పేసి వాళ్ళ పిల్లలని ఎంత కష్టమైనా చదివిస్తున్నారండి పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా
అవును అవును అదే మామూలుగా బయట కూలి పనికి పోయి మల్ల బాగా చదివిచ్చి పిల్లల్ని పట్టణానికి పంపియాలని చెప్పి అనుకుంటారు అండి కానీ పట్టణాల్లో చూస్తే, అంటే మన హెల్త్ అనేది చెడిపో
అవును ఇక్కడసలు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఎ ఇట్లాంటివన్నీ అన్ని పొల్యూషన్సే కదండి! అక్కడ ఎట్లయినా సోచ్ చందంగుంటాయి ఏదైనా
అవునండి. పల్లెటూళ్లో వచ్చేసి అంతా స్వచ్ఛంగా ఉంటాదండి. ఏదైనా గానీ, మనం మనస్ఫూర్తిగ బతక
మో అవును. అవును. ఏమంటే, ఇంక ఉద్యోగాల కోసం, దాని కోసం
అవునవునండి. ఇంక మనం చదువుకున్నప్పుడు కంపల్సరీ ఇం పట్టణాలకి రావాల్సిందే కదండి!
అవునవును. అందుకే మేము కూడ ఎప్పుడైనా, మాక్ మాకి సమయం దొరికితే, అట్ అట్లా పల్లెటూరులకి వెళ్ళి పో వెళ్ళలి ఉండేసి వస్
ఆ మీరు కూడా పల్లెటూరులో ఉన్నారా పట్టణాలో ఉన్నారండి ఇప్
మేం పట్నంలోనే ఉన్నామండి కానీ అప్పుడప్పుడు వెళ్
అవునండి. మీరు పట్టణాల్లో మళ్ళా మీకు పట్నంలో ఉండడం ఇష్టమా? పల్లెటూరులో ఉండడం ఇష్
అంటే, ఎట్లనో అది చాల బాగుంటుంది కదా! పల్లెటూరులో ఉండటము. అక్కడ ఉండడమే ఇష్టం అండి బాగ. అంటే కొంచెం, బాగ రిలాక్సేషన్ కావల్ల మైండ్ స్ట్రెస్ ఇవన్నీ తీర్చు కొల్లంటే, అట్ల పల్లెటూర్లకి పోతేనే బాంటది.
అవునండి. ఓ మనిషికి చింత అసలు స్ట్రెస్ ఏం లేకుండా ఉండాలంటే, మనం పల్లెటూళ్ళనే బతక్
ఆ బతికితే చాలస్ స్ట్రెస్ ఒకసారి మనం అలా ఇట్ల స్ట్రెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు కూడ ఒకసారి అట్లా వెళ్లి వచ్చినా కూడా! వెళ్లొచ్చేసిన కూడ చాలా బాగుంటుందండి. మైండ్ రిలాక్స్ అయిపోతుంది.
టె మాట్లాడతన్నారు.
ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళా మనం తిరిగి వచ్చినా కూడ మన పని మన్ నం కాన్సెంట్రేటెడ్ గా చేసుకోవచ్చు. అవునవును. కానీ, చాలా బాధగా ఉంటుంది. ఇంకేం చేస్తాం? మనుషులం. జీవితం.
కాదండి. మీ ఇప్పుడు పల్లెటూర్లో పల్లెటూరు పోతామంటున్నారు కదా! మీ వాళ్ ఉన్నారా?
ఆ మా బంధువులు ఉన్నారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్ వస్తాంటాము.
అవున! మీకు సొంత ఇల్లు లేదండి పల్లెటూరులో?
ఆహా లేదండి.
ఆ ఊరికే అట్లా ఊరికే, ఏమంటారు ఆ అకేషనల్ గా
ఆకేష్ ఏదన్న పం పండగలు ఏదన్నా అట్ల ఉన్నప్పుడు, అట్లా ఎళ్ళేసి వస్తా. ఆ పొయ్యేసి వస్తాము. అప్పుడు బాగ అనిపిస్తున్ అండి ఇక్కడ ఉండి ఏంది ఈ లైఫ్ ఆ లైఫ్ చాలా బాంది కదా అని పీస్ఫుల్ గా బాంటుందన్, ఎట్లయినా అక్కడ ఇల్లులు అవునండి. ఎక్క ఎట్లైనా, ఈ పట్నంలో ఇల్లులు చిన్న చిన్నగా ఉంటాయి అదే, పల్లెటూర్లో అయితె బాగా
పల్లెటూరులో అయితే మనం అంటే, ఇల్ కాదండి. ఇల్లు అనేవి పెద్దగున్ ఉండవండి కానీ, అక్కడ ప్లేస్ అనేవి ఇరుకాటంగా కాకుండా, నార్మల్గా మంచిగా ఉంటాయండి.
ఆ మంచిగుంటాయి అట్లా
మరీ పట్టణాలతో పోలిస్తే, ఇం పల్లెటూళ్ళనే నాకైతే, చాన బెస్ట్ అనే అనిపిస్
అవునా! బాగ సాయంకాలం అయితే బయట వ చుట్టూ ఉన్న వాళ్ళు కూడ వస్తారు. బాగా మాట్లాడడానికి మెయిన్గా
అదే పట్టణోళ్ అను కుండి ఒకరు ఇప్పుడు పక్కనుండే వాళ్ళవి ఇంట్లో వాళ్ళు కూడా పక్కన నేబర్స్ కూడా వాళ్ళు మా రెడీ రండి
అయో ఇయో పనికి పోయి వచ్చినామా ఇంట్లోకి వచ్చినామా గడి పెట్టుకున్నామా అన్నట్టు తరు కదండి అవునవును ఇక్కడ కొంచెం సేఫ్టీ ఉండదు కాబట్టి ఇట్లా బతకాల్సి వస్తుంది అదే పల్లెటూరులో అయితే బాగా అందరూ అందరూ కలిసి మెలిసి అది కూడా కాక అందరూ కలిసి మెలిసి ఉంటా
ఆ అండి మాది ఏవన్న చిన్న ఇప్పుడు పిల్లలు చాలా మంది ఉంటారు కదండి అంద అందరు ఆడుకుంటూ సాయంత్రం పూట అందరు కలిసి ఇంకా ఉ ఊరంతా తిరిగేది ఏదన్న చేస్తా
అవునండి అక్కడ ఒక్కరికి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా అందరూ అట్లీస్ట్ ఉ మే మేము ఉన్నాంలే అని ఇక్కడ ఏమన్నా అయితే అసలు
అవునండి ఇక్కడ వోరు ఎవరని సచ్చిపోయిన ఎవరు పట్టించుకోరండి
అవును అవునండి అక్కడ ఎట్లైనా మన్నా వాళ్ళు ఆ మనవాళ్ళు అనేది ఒక ఇది ఉంటుంది ఇక్కడ అట్లేం అండి అసలు ఎవరు ఎవరికి కూడా తెలిసిండదు
అవునవునండి వేళ ఎవరైనా మన ఇ టి పక్కన వాళ్ళు చనిపోయిన మనకి తెలీదండి ఎందుకంటే అంత
ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నింటారు కదా ఇంకా మనకి ఎక్కడ తెలుస్తుంది అన్నా
అవునండి ఎందుకు పట్టించుకుంటారండి ఈ కాలంలో ఎవరు పట్టించుకోవాలండి అందరు సార్ దంగానే ఉన్నారండి ఆ ఈ పట్టణంలో ఉండేవాళ్ళంతా అంతే అండి అదే మనం పల్లెటూరులో ఉన్నాం అనుకో ఒక చిన్న విషయం ఏందైనా జరిగినా
అంటే వాళ్ళకి కొంచెం బాగా స్వచ్ఛమైన మనసులు ఉంటాయండి వాళ్ళు ఆ ముందు నుంచి అంత మనసు ఆ ఆ అందుకు వాళ్ళకు
ఆ అవునవును ఇంగ అదైతే కరెక్టే అండి ఐనా నేనైతే పల్లెటూరులో ఉండడానికి ఇష్ ఇష్టపడతాండి కానీ జాబుల వల్ల నేను ఇక్కడ వస్తున్నా అంతేగాని లేకుండా నాకి పల్లెటూరు అంటేనే ఇష్
అందుకే అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తా ఉందండి బాగుం
అవునానండి నేనైతే పోతాన అండి వారానికి కోసారన్నా పోతా
అవునా మేమైతే ఇంకా పండగలు అట్లా ఉన్నప్ అప్పుడు వెళ్లేేసి వస్తాం బాగా
అవునవునండి మంచి పని అండి అదైతే
అ థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాకు అందజేసినందుకు థ్యాంక్ యూ
గుడ్ నైట్ అండి బాయ్
బై